నమస్తే రూప గారు
రూప గారు నమస్తే
ఏం చేస్తున్నారు అండి
ఇప్పుడే మేడ మీద కొచ్చి కూర్చున్నాను ఈ బల్ల మీద అది గోడ ఆ నుంచొని నుంచోని కాలు నొప్పులు వచ్చేస్త మే
నా బతుకంత మేడ మీదే ఉంటుంది అయితే నిన్న నువ్వు కాల్ చేసేటప్పుడు మేడ మీదనే ఉన్నాను ఇప్పు ప్పుడు ఆ ఇప్పుడు కాల్ చేసినప్పుడు కూడా మేడ మీదే ఉన్నా
ఓ పోన్లే మంచి గాలి వేస్తుందిగా
ఆ ఏంటి సంగతి అయితే నైట్ నేను అబ్సేషన్ మూవీ చూసాను
అవునా చూసావా
ఆ మా ఫ్రెండ్ తో చూసాం మా రూమ్మేట్ తోటి అబ్బా నువ్వు అన్నట్టే అయింది నిజంగా అమ్మో షాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి పోయింది
అవునా ఆ
అ అమ్మే అసలా అదేంటి అసలు వాడు ఏంటి అదేంటి వాళ్ళ స్టోరీ ఏం టీ అమ్మో
ఉమ్ అదే కదా నాకు చాలా నాకు మధ్యలో వాడు పాపం వాడిని చూస్తే జాలేసింది నాకు కానీ అయినా అంతా అమ్మయకుడు వాడు అమ్మయక మయినా మొహం పెట్టాడు అ
అమ్మె
హుమ్
ఇంకా అలాంటి మూవీలు ఇంకేమన్నా తెలుసా నీకు
ఆ ఈ రోజు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు హిల్స్ హిల్స్ స్టేషన్ అంట అది ఎలా తెలుసో ఒక సీన్ పెట్టాడు స్నాప్ లో ఆ ఒక మనిషి ఒక జంతువు లాగున్నాడు చాలా పెద్ద హల్క్ లాగా కానీ బాడీ కవర్ అయిపోయి వుంది ఆ అమ్మాయి మొత్తం బట్ట
ఓ
ఫుల్ ఇట్లా చీరేస్తాడు
హూహు
తాడిట్లా అమ్మాయిని ఇలా అంటే చంపేస్తాడు ఇంకా
అంటే చాలా హారర్గా ఉంటందా అంటే దీనికన్నా హార్రారా
అవ్ దీనికన్నానే అనుకుంటున్నా సీన్ ఆ సీన్ అయితే అలానే ఉంది మరి మొత్తం మూవీ ఎలా ఉందో తెలీదు అది టూ థౌసండ్ సిక్
ఉహూమ్మ్ టూథౌసండ్ సిక్స అదేగా మనం పుట్టినప్పుడే
ఆ అవును
బాబోయ్ అంతా ఓల్డ్ మూవీ ఇప్పుడుకి ట్రెండా
ని ఏమో మరి మాఫ్రెండ్ చూశాడు
ఉమ్మ్ ఏం మూవీ అది
ఆ సమ్ హిల్ స్టేషన్ నేను కనుక్కొని చెప్తా మళ్ళీ ఉమ్మ్ ఇంకెంటి మరి ఆ ఆ మూవీ
ఆ అదే అ అసలు ఆ డ్యాసీలే నా బురల తిరుగుతున్నాయి ఇప్పు ఇప్పటికి కూడా
త చాలా ఘోరంగా ఉంటది అది
ఫస్ట్ విష్ కోరుకున్న కాడినుంచి అసలు వాడి టార్చర్ అసలు అమో అ అదేంటి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయిలేదు
ఇఫ్ విషేస్ కుడ్ కీల్ చూసారా అన్ సిరీస్
ఆహా కే డ్రామా ఇంకా చూలేదు
ఎ ఫిషెస్ కుడ్ కీల్ చూడ్లెదా ఆ అది కూడా బాగుంది అందులో కూడా ఆ బాగుంది అందులో కూడా వాళ్ళు కోరుకు అవును కోరిక కోరుకొని వీడియో తీస్తారు
ఉమ్మ్
వీడియో వీడియోలో కోరిక కోరుకుంటూ ఉ అంటే ఉంటారు ఆ యాప్‌లో పెడతారు ఇంకా కోరిక నెరవేరుతాది
హలో
హ్మ్మ్ ఇప్పుడు ఆహ్ ఇప్పుడు ఇందులో సేమ్ అలానే ఇందులో కూడా వీళ్ళు ఒక కోరిక కోరుకుంటారు అల నెరవేర్తది
అవునా ఎన్ని ఎపిసోడ్స్ అవి
అదీ ఏయిత్ అనుకుంట
ఎయిట్ ఎపిసోడ్స్ ఒకే
కాని చాల బాగుంటది అసలు అది ఇంకా మీరు చూడలేదంటే నాకు నమ్మశ క్యంగా లేదు
అమ్మో ఈ మధ్య సరిగ్గా ఏం చూడబుధికట్లేదు అమ్మో ఎమండి
కానీ అదీ ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే మి కు మంచి త్రిల్ వస్తాది స్టార్ట్ చేయట్లేదు మీరంతే స్టార్ట్ చేస్తే అయిపో తాది ఈజీగా ఇంట్రెస్ట్ వస్తాది నిజంగానే బావుంది
అయితే ఈరోజు నైట్ అవుట్ చేస్తా ఏముంది
ఉం చేయండి
ఉమ్ ఈ మధ్య నేను ఒక వెబ్ నొవెల్ చదువుతున్న అన్నమాట అందుకె అన్ని ఇలాగేపోతున్నాయి
ఆహా
హమ్ ఇంకో మూడొందల చాప్తర్లైతే రీచ్ అయిపోతాను అనుకో
ఓ
ఆమ్
హామ్
ఇంకేటీ సంగతి
చెప్పాలి
హామ్
ఏముంటై మా దగ్గర
హామ్ అదే గోడ అదే తిండి అదే బోరింగ్
హదే కదా
ఖాళీ అలానె
అమ్
ఉమ్
ఏం చెత్నరు మరి మీ వొల్లంత
మా వొల్లంత ఏం చేతరు కాళియే ఆళ్ల కూడా మేడ మీదె ఉన్నారు
హామ్
హామ్ ఇంకేంటి మరి మి ఇంట్లో అందరు బావున్నారా ఉ హామ్
మీ వోల్ అలో బోనారు అందరూ
ఆ బావున్నరు మీకు ఫుల్లు గాలేస్తున్నట్టుందిగా
హ అవును మంచి గాలున్న ప్లేస్ లో నుంచున్నాలే
ఫుల్గా వినిపిస్తుంది గాలి సౌండు
హామ్
హమ్మ్
మరి మీ దీపు వాళ్ళది ఎక్కడ హాస్టల్ దీపు వాళ్ళ హాస్టల్
ఆ దీపు వాల్ల హాస్టల్ కొంచెం దూరం
ఆహా మీరున్న చోటుక
కాలేజ్ కి కాలేజ్ కి దగ్గర్లో అహా లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి నడుచకొని వెళ్తాం కదా ఆడికి వెళ్ళేసరికి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పట్టింది అంకుల్ ఆటో త్వరగా తీసేస్తే ఒక ఫైవ్ మినిట్స్లో దిగిపోతాం టెన్ మినిట్స్ పడ్తది
అయితే అద మీ హస్ట్లే దూర మంకుంట కాలేజ్ కి అందారు తో పోలిస్త
ఆ అవును ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుది బస్ లో ఒక టెన్ మినిట్స్ ఉన్నాడు నడుచుకుంటూ వెళ్ళాక ఒక ఫైవ్ మినిట్స్
మరి ఇబ్బంది ఏం కావట్లేదా అంతా ఓకేనా
అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమి లేదు ఇక్కడ కాలేజ్ ఇంకా ఉ అందుకనే ఇప్పుడు పెద్దగా ఇబ్బందేం వెన్స్డే ఏమో తెలీదు వెళ్తామో వెళ్దమో కూడా తెలీదు
ఈసారి టెస్ట్ పెడతారేమో
ఎవ బరి చోడా
ఉ ఏంటి కేలవా
ఇంటికి ఇప్పుడు అప్పుడే వెళ్ళను
ఉ
ఊ నువ్వు వెళ్తున్నావా
అదే ఆలోచిస్తున్నా ఈ ఈసారి ఈ టెస్ట్ ఉంది కదా అది క్లాసెస్ వెళ్దామని మండే
ఓకే మళ్ళీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తే
మళ్ళీ మండే కల్లా వచ్చేయాలిగా సండే స్టార్ట్ అవుతాయి ఇంకా అక్కడ సండే మార్నింగ్ ఈ సారి మామ్మ నన్ ఒక్కదాన్నే పంపాద్ ఎట్ల హ అది కూడా మార్నింగ్ కాబట్టి పంపిస్తా ఉంటుంది
హు హు
కొత్తగా మా ఊరు వైపు బస్సు పెట్టారండి అమ్మా
హు హు
ఆ
ఐ థింక్ వన్ వీక్ అక్కడే
ఆ అక్కడే ఉండి ఆధార్ కార్డ్ ఉంది కద ఇలాగో మాకు ఫ్రీగా
అ
ఈసారి ఏలో గలాకి చేసి జీరో ఖర్చు తోట వచ్చేస్త
ఎప్పుడు మనీ పెట్టుకొని వస్తారా
ఆ అవును అయితే నైట్ బుకింగ్ కదా
ఓకే అవునా అవునును నువ్వు మీ అన్నయ్య బుక్ చేసుకొని వస్తారు
మా ఏదో లాస్ట్ టైం అదృష్టం బాగుండి లాస్ట్ టైం అదృష్టం బాగుండి ఆరు వందల పడింది మామూలుగా అయితే తొమ్మిది వందలు ఊ మనిషికి
వామ్మో అంత రేటా
ఇద్దరుకి పద
ఉ ఇద్దరికి
ట్యాక్స్ అవన్నీ కలుపుకుంటే రౌండ్ ఫిగర్ టూ థౌజండ్ టూ మెంబర్స్
మ్మ్ మ్మ్
మ్మ్
చాలా ఎక్కువ
కదా
అవును
అందుకే ఈసారి ఒక వారం మొత్తం ఇక్కడే ఉన్నాను ఎప్పుడేమో ఉండబుద్ధి కావట్లేదు హ్మ్ నాన్న అయి ఫీల్ అయిపోతున్నాడంట తిక్కలు ఉంటే తిక్కలు దాన్ని కొట్టుకుంటడా తిట్టుకుంటూ ఉండే దాన్ని ఇప్పుడు అది లేకపోసారు బోరింగ్గా అన్నాడు అంట
అయ్యో
హ్మ్
కొండే ఎల్లుూ ఖాలీయేగా ఎలాగో
అవును మ్మ్
హ్మ్ మాక్ ఇక్కడ రెడ్ బకెట్ బిర్యానీ ఫ్రెంచ్ మండి అని పక్కపక్కనే ఉంటాయి రెండు మండీలే రెడ్ బకెట్ మండి అప్పుడు క్లోజ్ చేసేసినట్టున్నారు అక్కడ జనాలు ఎవ్వరు లేరు ఇక్కడ ఫ్రెండ్స్ మండి దగ్గర చాలా మంది జనాలు ఇప్పుడే లోపల నుంచి వచ్చారు ఒక పెద్ద ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ గ్యాంగ్
మరి ఇక్కడ మండి బాగుందా
ఏంటి
మండి బాగుందా
ఆ నాకు ఫ్రెంచ్ మండి కన్నా ఏంటి రెడ్ బకెట్ మండి ఎ ఇష్టం
మ్మ్ హ్మ్
ఎందుకంటే అందులో ఆ అయి ఎందుకంటే అందులో ఒక నిమిషం అండి
హ్మ్
సరేనండి మా అమ్మ కాల్ చేసింది తర్వాత చేస్తా
ఆ సరే
ఒకే